హలో
హలో
ఆ అక్క ఎలా ఉన్నవ్
బాన్నా రా మీరు బావున్నారా
ఆ బావున్నానక్క ఏం చేస్తన్నారు
ఏం లేదు ఇప్పుడే పనైపొయింది అలా కుర్చున్నా
ఆ వంటయి అయిపొయినియా
ఆ వంట చెయ్యాలి మాముూలు బయట పనైపోయింది పిల్లల స్కూల్ నుంచి వస్తే స్నానాలు చేపిచాను
ఆ ఆ వచ్చి సరా
ఆ
ఇంకేంటి ఏం చేస్తున్నారు అన్నియాలు అది బాగున్నారా
ఆ అందరు బాగున్నారా మీరందరు బాగున్నారా
ఆ అందరూ బాగున్నారు
మ్మ్
ఇవగో ఇప్పుడే వంటైంది నాకు అని కూర్చున్నాను
అవునా
వర్షం పడేలా ఉంది
ఇందాకనే పెద్ద గాలి వర్షం బడ్డది ఇప్పుడే ఆగింది కొంచెం
ఆ అవును
ఆ చెప్పు
ఆ అది ఎలా ఉన్నా ఉంట చేశాను నేను బంగారం కొందాం అనుకుంట్నాను
ఆహ
ఆ నీకు నాకు పెద్దగా తెలీదు మా అత్తగారాలు కూడా వేరే ఊర్లో ఉన్నారు ఆ ఎలాగ తీసుకుంటే మంచిదంటావ్
అమ్మో బంగారం ఇప్పుడు ఏమన్నా కొనేటట్టుందా రా చాలా రేటు పెరిగిపోయింది
అవును అదో అర్జెంట్ ఎవరికో పెట్టాలంట
అవునా
అంటే పిల్ల చిన్న పాపకి
ఊహు కానీ చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు బంగారం కొనే బదులు అసలు ఇంక వేరే ఏమన్నా వస్తువు పెట్టడం మంచిది అసలు కొన్లేం మంటవా
అవును చాలా అవును చాలా ఎక్కువయి పొయింది రేట్ బా పెరిగిపోయింది
ఆ
వెండి ధర కూడా అలాగే ఉంది కదా
అవును వెండి కూడా బంగారానికి సమానంగా వచ్చేసింది
అవునవును ఏం కొనే పరిస్థితి ఏం లేదు
గోల్డ్ అసలు ఇంత ముందు కొన్న వాళ్ళే లక్కు ఇప్పుడు ఎవరు కొనాలన్నా భయపడుత తున్నారసలా
అవును చాలా అసలు ఏంటి చిన్నది ఇంత కూడా రావట్లేదు అంత ఎక్కువ పెట్టిన డబ్బులు చిన్న ముక్క రావట్లేదు పూర్తిగాని
అవును
ఆ అవును
నీకున్నాయా బంగారం ఏమన్నా
ఆ ఉన్నాయి ముందుకొన్నాయి ఉన్నాయి దానిమూల సరిపోయింది
ఆహా
ఆ ముందు బాగానే చేయించుకున్నాం లేకపోతే ఇప్పుడు అసలు ఏం చేయించుకునేలా లేదు
అవునా మేమే ఏమ్ చే పోలేదు పిల్లలకి చేయించలే
ఆ ఇప్పుడు చేయించే పరిస్థితి లేదు కదా అసలు ఉం
వాటికన్నా అయినా అసలు ఇప్పుడు బంగారం ఎవరు ఎతన్నారు బంగారం వేసుకొని బయటికి వెళ్తే దొంగల భయం ఒకటి అయిపోయిందిగా
అవును దాని ధర పెరిగే కొద్దీ భయం కూడా ఎక్కువ అయింది
ఆ మెల్లో యే లాక్కోని వెళ్ళిపోతున్నారు బస్సుల్లో వెళ్ళిన ఎటన్నా ఊరికి వెళ్తే లాక్కోని వెళ్ళిపోతున్నారు
ఆ అవును ఇప్పుడు ఆ ధర పెరిగాక ఇప్పుడు దొంగతనాలు కూడా బాగా పెరిగిపోయినయి చాలా భయం వేస్తుంది బయటికి వేసుకెళ్ళాలన్నా మేమయితే అసలు ఇంట్లోనే ఉంచట్లేదు
ఉం అసలు బ్యాంక్ లో పేట్టే
అవును మేము అలాగ పెట్టేసాము ఎందుకు ఇంట్లో ఉంచు కుని భయం అదే అందులో అయితే డబ్బులు వస్తాయి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు
అవును ఇంతక ముందు అయితే బంగారం ఉందంటే అది వేసుకొని వేరే వాళ్ళకు చూపిచ్చే వరకు అది ఒకలా ఉండేది ఇప్పుడు తీసుకున్న అది వేస్ కునేంత స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోయింది
అయినా ఇప్పుడు ఎవరు బంగారం వేసుకోవట్లేదు బంగారు వేసుకుంటే ఒకటే రకం వేసుకోవాలి అదే నా గిల్టీ వేసుకుంటే బోలు రకాలు వేసుకోవచ్చు అని అందరు వేరే వేరే వేసుకుంటున్నారు తప్పితే బంగారాలు పెళ్ళకి వేసుకోవట్లేదు పెళ్లి కుతులు తప్పితే
అవునవును పెళ్లికూతులు కూడా
బాగా బాగా డబ్బునోళ్లు అయితే వేసుకుంటున్నారు
అవును పెళ్లి కూతులు కూడా మొత్తం గిల్
గిల్టీ వేసుకుంటున్నారు అవును వాళ్ళ పెట్టిని దాసేసుకుని మీ చేసుకుంటున్నారు
పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా మామూలుయే వేసుకొని వెళ్తున్నారు అన్ని ఇప్పుడు ఆ స్టో నెక్లస్ సెట్లు అవే
వచ్చేసిని కొత్త కొత్తవి
ఉం అయ్యే వేసుకుంటున్నారు గాని బంగారం ఎక్కువ అసలు ఎక్కడ కనిపించట్లే
అవే బాగుంటున్నాయి కదా ఇవయితే భయపడాలి ఎక్కడైనా పెడితే మర్చిపోతే అని ఈ గిల్డ్ వి ఏముంది పెట్టి వదిలేసినా పర్లేదు మూల అందరూ ఇదీట్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు
ఉమ్
అవును చాలా అయినా కొనేరా లేదు ఇప్పుడ అవి పెట్టుకునే అంత ధైర్యం కూడా లేదు
వెండి కూడా అట్లాగే ఉంది వెండి పట్టీలును
కుంటే అనుకోవచ్చు వెండి అంత పెరిగిపోయింది.
ఆ పట్టీల్ మాత్ కుందాము అని అంటే అసలు ఇంత ముందు అయితే మా చిన్నప్పుడు ఎన్ని రకాలు మార్చేదా మా అమ్మా అయితే పట్టీలు అయ ఏ కొత్త మోడల్ వస్తే ఆ కొత్త మోడల్ ఎమ్మటే చేయించుకునేది. ప్పుడు వెండి
ఆ అలా పెరక్కముందే మార్పిచ్చుకునే వాళ్ళం అలా ఇలా కొంచెం జార వచ్చేటప్పుటికి మళ్ళీ కొత్తవి తెచ్చేసుకున్నాం అలాంటిది ఇప్పుడు వెల్లాలంటేనే భయం వేత్తంది.
అవును
పిల్లలకు కూడా ఇంకేం చేయించే లేదు.
అవును ఇంకా వాళ్ళకి మొత్తం గెల్తి వేయడమే
గిల్తి ఏ అవును పిల్లలు కూడా ఇ భయంగా ఉంది కదా వాళ్ళకి కూడా పోనీ ఎప్పుడో ఓటర్ చేయింత అది వేయడానికి కూడా భయమే.
బంగారం ఉంటే అదొక ధైర్యం ఆ బ్యాంక్ లో పెట్టిన డబ్బ్ స్తాయ్ వత్తయ్రా మనకి ఎప్పటికైనా వాటికి రేటు పెరిగిద్దే కాని తగ్గదు కదా?
అవును అయినా బయట వాటికి పెట్ అంటే కొనొచ్చు ఎలా అంటే మన ఇప్పుడు ఏదైనా పెట్టుబడి దేనికైనా పెట్టాల అనుకుంటే దాన్ని అది కొనుక్కోవడం రైటు ఈ స్థలాలు అయి ఎప్పుడెప్పుడు పెరుగు ఎప్పుడు తగ్గుతయో తెలియదు కాని బంగారం అయితే ఎప్పుడు పెరుగుతది కాబట్టి అయ్యి ఎంతో కొంత కొంతమంది దాసుకున్నట్లు బంగారం కొనుక్కోవడమే సులభం అదే మంచిది కూడా
అవునే అసలు అప్పట్లో మా అమ్మ వాళ్ళు మా అ అమ్మమ్మ వాళ్ళు అయితే నక్లెస్ లు ఆ ఇట్లాగా నల్లవి అవ్వె అవి వేసుకునే వాళ్ళు బంగారు పింతింత లావి ఇప్పుడు ఎవరన్నా వేస్కుంటున్నారా అలాగా
ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు అవేవి లేవ్ బంగారు పేవ అసలే అవి ఎంటో తెలియట్లేదు తేడా
అవును అసలు గ్యారెంటీవి సేమ్ బంగారం లాగే ఉంటున్నాయి అసలీ
ఆ ఈ ఇప్పుడు ఇది ఈ కొత్తది వచ్చింది కదా ఈ వెండి ఈ నగలు దాని మీద బంగారం పాలిష్ చేేసి
ఊహు
ఇంకా అసలా అవి ఇంకా విచ్చలువిడిగా వేత్నారు.
ఆ ఇంకా అయినా స్వచ్ఛమైన బంగారం కూడా ఎక్కడ అమ్ముతున్నార్రా మొత్తం కల్తీ అందులో నాలుగు రెండు మూడు రకాలు ఉన్నాయం అందులో కూడా ఆ ఇరవై నాలుగు క్యారెట్లు అని ఏ ఇంకా
రెట్టు
ఇరవై రెండు క్యారెట్లు అని అంతా వామ్మో అందులో ఏది మంచిదో ఏది చెడో కూడా అర్ధం కా దు అ బంగారు షాపుకెళ్తే
అవును అలాగే అయిపోయింది
హ్మ్
కూడా ఏమీ చెప్ప నిజం నిజంగా సరిగ్గా ఉంటున్నారని నమ్మకం లేదు కదా
ఇప్పుడు మనం పాత బంగారం వేసి కొత్త బంగారం ఏమన్నా తీసు కున్నామన్నా కూడా నమ్మకం లేదు ఆ
ఆ అసలు మార్చితే మార్చితే ఏమి రావట్లేదు కదా
మర్చితే ఏం రావట్లేదు అసలు బంగారం షాపోల్ని కూడా నమ్మేటట్టు ఏం లేదు బా మన పాత బంగారం ఏమనితే అది తీసేసుకొని మాముూలు బంగారు ఇచ్చేతున్నారు అట్లాగే మోసం చేస్తున్నారు
ఆ అవును అలా అవి ఎక్కువ అయిపోయిన్ని ఇవి ఎక్కువ అయిపోయిన్ని ఏది నమ్మడానికి ఏమీ లేదు
అవును అసలు బంగారం అంటేనే తీసుకోవాలన్నా భయమే అది మన దగ్గర ఉన్న భయమే ఆ అసలు
ఉన్నది బ్యాంక్ లో ఉండమే మంచిది
అనా అట్లాగే ఉంది ఇక ఆ ఉన్నాయా అంటే ఉన్నాయి అనుకోడమే
ఆ అవును
పిల్లలోచ్చారా స్కూల్కెళ్ళి
ఆ వచ్చేసేరు
ఆ
ఈ రోజు పంపలేదు
ఆ
ఆ ఈరోజు మంచిది కాదన్నారని పంపలేదు రేపు పంపమన్నారు ఏదో పిల్లడి బాబు నక్షత్రానికి ఈరోజు మంచిది కాదు రేపు మంచిది అని రేపు పంపమన్నరాని ఇంకీరోజు అప్ సం అన్నమాట వాళ్ళ స్నేహితులే వస్తే ఆడుకుంటున్నారు
ఎవరికి పెడదాం అంటున్నావు మరి బంగారం ఎవరికి తీసుకుంటారు
ఆ మా బావకి పాప పుట్టింది ఆ పాపకి
ఆహా ఏంది
అదే ఉంగరమో లే లేకపోతే ఏదో ఒకటి తీసుకుందాం మెల్లోకి లేపోతే ఏదన లా ఆ
ఎప్పుడు ఫంక్షన్
ఇంకో పది రోజుల్లో
ఉహామ్ అయితే పెట్ పెట్టాలె దగ్గర వాళ్ళు అయితే పెట్టాలి వాళ్ళు మనకి పెడతారు కదా మనం కూడా పెట్టాలి
అవును అదే కదా లేపోతే ఇప్పుడు ఈ ఈ ధరలు ఉన్నప్పుడు మనం బంగారం కొనే హ అంత అంతలేదు మనకుడా
అవును తీసుకొండి మరి ఇంకా ఇప్పుడు ఎంత రేట్ ఉన్నా తప్పదు మనకి
ఏ ఒక రోజ ఏమో తగ్గిందంటనారు ఒక రోజ ఏమో పెరిగిదంటనారు వాళ్ళే సరిగ్గా చెప్పట్లేదు కొనకు మనం కొన కొనే ఉద్దేశం లేనప్పుడేమో తగ్గింది అంటున్నారు సరే తగ్గింది కదా అని వెళ్ళేటప్పుడు లేదు పెరిగిపోయింది వాళ్ళు నిజం చెప్తున్నారో లేదా ఎవరికి అర్థం కావట్లేదు
అవునా నిన్న
అడుగుతుంటే మీకేం తెలుసు అంటున్నారు
ఆ మనకి రోజు పేపర్ లో న్యూస్ లో వాస్ ఆ వస్తది కదా వార్తల్లో ల్లో గోల్డ్ రేట్ ఇవాళ ఎంత ఉంది ఏంటి అనేది తెలుసుకున్నది ఒక్కసారి ఒక్కొక్కసారి తగ్గిద్ది చాలా ఒక రెండు వేలు
మొన్న ఎప్పుడో తగ్గింది అన్నారు సరే తీసుకుందాం అనే టప్పు ప్పడికి మళ్ళీ లేదు పెరిగింది అన్నారు వాళ్ళే సరిగ్గా చెప్పినప్పుడు ఇంక మనకేం తెలుస్తది
అయినా తగ్గిన ఎంత తగ్గిద్ది రా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అంతే అంత
ఏదో కలిసి ఏమి లేదు ఏదైనా ఒకటే ఇంకా అ ఏ దెబ్బ ఏదైనా ఒకటే కదా
ఆ ఇగా తగ్గితే అదే తగ్గిద్ది నేను తీసుకోవాలంటే ఇక తప్పదు తప్పదు అనుకుంటే తీసుకోవాల్సిందే
అవ్ ఇంకా తప్పదు ఇంకా అనే దగ్గర వోళ్ళు అయినా గానీ లేకపోతే ఇంకా అసలు బయట వోళ్ళు అయితే మనకి పట్టించు కోమ్ కదా
అవును ఇంగ మనము అయితే తీసుకోలేంలే మనము
మనం తీసుకునే పరిస్థితి లేదులేండి ఇంకా ఇప్పుడు ఈ ధరలకి ఒసారి ఎప్పుడైనా వెండి తీసుకుందామన్నా పోనీ వెండి పెడతామన్నా వెండి పెడడానికి కూడా లేదు కదా అది అంతే ఉంది.
అవును
తీ ఇంకా అదే అదే ధరకి ఏదైతే ఏంటి బంగారం అయితే ఇంకా ఎక్కువ కొంచెం నిపిస్తది మనం పెట్టినట్టు ఆనే గాని ఇంకా ఎంత కంటే ఏమి లేదు సరే అక్క పిల్లలు వచ్చారు మళ్ళీ చేస్తాను
ఆ సరేరా
ఆ వుంటా రేయ్ ఆరవక